అ
ఉ ఏం లేదు మా నాన్నగారి ఇందాకే అడవికెళ్లిి కట్టలు తీసుకొచ్చారు
అవునా అంటే అడవికి సపరేట్ కట్టెలు కోసం పోయారా లేదా ఏదైనా పనుండి ఎళ్ళారా
లేదు ఆంటి వంద రోజుల పని కోసమని వెళ్లారు అక్కడ పని లేదని కట్టలు తీసుకు కొొని వచ్చారు.
అవునా అంటే మీ ఊర్లో వంద రోజుల పని స్టార్ట్ అయింది ఇప్పుడే
స్టార్ట్ అయిన ఆల్రెడీ వారం రోజుల క్రితమే స్టార్ట్ అయింది పోయిన వారం ఎల్లారు మా నాన్న మా మమ్మీ
అవునా ఈ మధ్య అదే దాని అంటే ఆ స్కీమ్ కింద ఇంకా ఎక్కువ అంటే స్కీం కింద రోజులు ఇంకా ఎక్కువ రోజులు పెడుతున్నారంట కదా పని అంటే నూట ఇరవై ఐదు రోజులు అలా పెడుతున్నారంట కదా తెలుసా నీకేమన్నా
అవును ఇంతకు ముందు వంద రోజులు ఉండేది ఇప్పుడు దాన్ని నూట ఇరవై ఐదు రోజులు చేసారు
ఇంకా ఏమంటారు ఆ దాని కింద ఇట్లా అక్కడ పని చేసే దగ్గర షెల్టర్ అలాంటివి కూడా ఉండాలంట కదా
నీడ నీళ్ళు అవన్నీ ఉండాలి
మరి అవన్నీ ఉన్నాయంటార మీ దగ్గర మీ నాన్నగారు ఏమనా చెప్పారా నీకు దాని గురించి
లేదు అవన్నీ ఏం లే జస్ట్ మా నాన్న కట్టలు తీసుకొచ్చారు మేము తీసుకెళ్ళి ఇంట్లో పెట్టాం అంటే మా అక్కది పెళ్లి కుదిరింది కదా. వంటల కోసం అవ సరం పడుతదని తీసుకొచ్చారు
ఆహా అవునా ఎప్పుడంట మరి పెళ్ళి ఏమైనా ఫిక్స్ చేసుకున్నారా ముహూర్తం అలాంటివి ఏమైనా చూసారా.
ఆ అంటే ఆల్రెడీ అబ్బాయి వాళ్ళు వచ్చి భోజనం చేసి వెళ్ళారు. మళ్ళీ అమ్మాయి వాళ్ళు ఏదైనా ఒక మంచి రోజు చూసుకొని వెళ్తారంట అక్కడే అదే రోజు పూల్ పండ్లు సంథింగ్ ఏదో చేస్తారంట.
మ్మ హ్మ్ అదే రోజిగా పెళ్లి ముహూర్ త్తం గూడ చూసాం అక్కడే బెట్టుకుంటారేమో గదా
హ్మ్ అంతే అనుకుంటున్నారు తర్వాత మళ్ళీ అంటే టే ఇప్పుడు ముహూర్తాలు లేవని పంతులుగారు చెప్పారు నిన్న అడిగితే
అవునా ఎందుకు ఇప్పుడు ఈఎప్ ప్రిల్లో న ఇప్పటి వరకు ఉన్నాయంటాయి కదా వాళ్ళకెందుకు అలా జెప్పారు
అవునా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క లాగా చెప్తున్నారు ఇప్పుడు వాళ్ళకి కూడా వేరే పెళ్ళిళ్ళు ఉంటే లేవని చెప్తారు లేదా
అవును వాళ్ళు అవును వాళ్ళు కూడా చూసుకోవాలి కదట్ టైం వాళ్ళు బిజీగా ఉన్నా కూడా అలాగే చేస్తారు
అదే అనుకుంటు అదే అనుకుంటున్నాం అందుకు ఒకక్కరి దగ్గర కాకుండా ఒక ఇద్దరు ముగ్రు దగ్గర చూపిద్దామని మమ్మంటుంది
అదే బెటర్ ఎవరు ఎప్పుడు చెప్తే అంటే దగ్గర్లోనే కావాలనుకుంటే అలా చెప్పేవాళ్ళు ఎవర వాళ్ళద ఫాలో అయితే బట్ట
తొందరగానే చేద్దామని అమ్మవళ్ అనుకుంటున్నారు అంటే ఇక సంబంధం కుదిరక ఎక్కువ లేట్ చేయొద్దు కదా
ఆ అవును నిజమే అలా లేట్ చేయడం వల్ల కూడా ఏమన్నా అయితే మళ్ళీ ప్రాబ్లమే కదా
పిన్ని వాళ్ళ కూతురు ఇలానే ఉంటది పెళ్లి తర్వాత ఒక రెండు మూడు నెలలు కాళీ దొరికితే అది చెడిపోయింది సంబంధం మళ్ళీ
సమస్యలు వస్తాయి కాబట్టి త్వరగానే చస్త పెట్
అదే అనుకుంటున్నారు చూపిస్తున్నారు మరి నాకు తెలిసి వారం రోజుల్లో అమ్మ వాళ్ళు వాళ్ళ ఇంటికెళ్ళి చూస్తారు అనుకుంటారు
వీలైనంత త్వరగా పెట్టుకుంటేనే ఆ పండ్లు కూడా అన్ని త్వరగా అయిపోయి చేసుకోవగాల మన ఇక టైం ఉంటే ఎలా టైం ఉందిగా అన్నట్టుగా సైలెంట్ గా ఉంటారు అందరు హ
ఎట్లైనా కొ నెల రోజుల ముందు నుండి స్మార్ట్ చేసుకోవాలి పనులు
ద అట్ల అయితేనే అన్ని పనులు త్వరగా అయిపోయి అప్పటి వరకు కాస్త ఖాళీ టైం దొరుకుతుంది
అందుక మనర కట్టెలు కూడా తీసుకొచ్చాడు దానికోసం అని
హ ఇక వంట అంటే మనమే ఇవ్వాలి కదా అవన్నీ కట్టెలు అవన్నీ
అంట పూరయిలు కద శివడు కూడా మనంట్ కేవలం వాళ్ళు వంట చేస్త సరే అంతే
అవునా అంటే క్యాటరింగ్ వాళ్ళ లేం లేదా జస్ట్ ఒక వంట మనిషి వచ్చి చేసి వెళ్తారు అంతేనా
అంటే అది మన ఇష్టం బట్ క్యాటరింగ్ వాళ్ళ ఒకసారి బ్బులు ఎక్ కోయితే కదా
ఆ అవును నిజమే వా వాళ్ళకి డబ్బులు ఇచ్చి చేయిించుకోవడం కన్నా మనమే కొంచెం హెల్ప్ చేస్తే ఖర్చు కూడా తక్కువ అవుతుది అదేట్టి
ఎలాగో పెళ్ళంటే చుట్ట చట్టాలందరూ ఒకస్తారి తల ఒక చెయ్యి వేస్తే బని సులభం అయిపోతుంది
నిజమే ఆ డబ్బులు కూడా మిగులుతాయి ఆ డబ్బులు మిగిలితా ఆ పెళ్ళలో దేనికికో ఒకదానికి ఖర్చు చేయొచ్చు
పళ్ల ఉంట చాలా ఖర్చులు ఒక్క రూపాయి మిగిలిన కూడా వేరే దానికి ఉపయోగపడతా అన్నట్టు ఆలోచిస్తారు అదిగా
నిజమే ఎంత ఖర్చు తక్కువైతే అంత మంచిది అన్నట్టుగానే చూస్తారు అందరు
మళ్ళీ స్టేజ్ అని టెంట్ అని చాలా ఉంటాయి కదండి
ఆ అవును ఈ మధ్య వాటికి కూడా ఖర్చు పెరిగిపోతుంది అంటే ఇది పెళ్ళిళ్ళ సీజన్ కదా ముందే బుక్ చేస్తారు కాబట్టి వాళ్ళకి కూడా ఎక్కువ ఏమంటారు డిమాండ్ ఉంటాయి కదా
అందుకోసమే ఎంత ఖర్చుగా తగ్యడానికిీలతేంత తగ్గిస్తున్నాంే
అదే మంచిదే లేండి అలా ఖర్చు తక్కువ చేయడం వల్ల మనకే లాభం కదా
హ అదే ఇంకా మరి మీీట్లో ఎవడినా పెళ్ళిలయి ఆయా
ఆ అంటే ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ మా సిస్టర్ది అయ్యంది అప్పుడు ఇంత ఖర్చులు ఏం లేవు లే డి అప్పుడు కొంచెం తక్కువనే ఉండే తక్కువ ఖర్చులోనే చేశారు మా అమ్మ వాళ్ళు తన పెళ్లి
అంటే ఇ డేస్ పెరుగుతున్న కొద్దిగా రేట్లు పెరుగుతున్నాయి కదా అందుకే ఖర్చులు కూడా పెరుగుతున్నాయి
ఆ అవును అదే కదా అప్పుడు అయినా సగం ఖర్చు కానీ ఇప్పుడు వీళ్ళ ఇంకా ఎక్కువ అవుతుంది చడియార
ప్రతిదాని రేటు పెరిగింది కూలీ రేట్ అైనా ఏవైనా పెరిగినా కానీ జీతాలు మాత్రం పెరగట్లేదు
నిజమా ఇగా ఏదో ఒకటి చేసి మనమే ఎలాగోల చెయ్యాలి వాళ్ళ పెళ్ళిళ్ళ
ఉ అందుకే ఉద్యోగం మధ పచ్చగా పెళ్లి చేసుకోవాలని అంటారు అందరు అప్పుడైతే మన కాళ్ళ మీద మనం నిలబడితే మన డబ్బులతో మనం చేసుకోవచ్చు
అంతే కదండి అప్పుడైతే మనకు కూడా కొన్ని సేవింగ్స్ ఉంటాయి ఒకవేళ హెల్ప్ చేయమంటే అప్పుడు అమ్మ నాన్న వాళ్ళు కూడా కొంచెమైనా చేస్తారు కదా
ఉ అంతలా ఇ ఉండది జస్ట్ ఊరికే పెళ్లి చేసుకుంటే మారం మొత్తం వాళ్ళ మీద పడుతుంది కదా
అవును నిజం అ అందలో సగ డబ్లులే మన దగ్గర ఉ అంటే వాళ్ళ కూడా కొంచెం ఏమంటారు డబ్బులున్నాయి లే చేయొచ్చులే అని ఒక ఆలోచన ఉంటారు
కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు డబ్బుల విషయంలో పలిసట్
ఇ ఇబ్బంద ఉంటాయి కదండి మీ అక్కకి ఏం జాబ్ లేదా అండి
లేదాన్నా అంతకు ముందు చదువుకుే అది రాలేదు మళ్ళీ రాస్తానుని అనుకుంటుంది ఇక
అవును రాస్తేనే బెటర్లేండి ఏదో ఒక అంటే పెళ్ళ అయిన తర్వాత కూడా జాబ్ వస్తే బాగానే ఉంటాయి కదా జాబ్ చేస్తే సంది అన్న పేరైనా ఉంటుంది అక్కడ
ఎక్కడైనా జాబ్ ఉంటేనే గౌరవం ఉంటుంది ఖచ్చితంగా జాబ్ చేయాల్సిందే
నిజమే జాబ్ చేయాల్సింద ఖచ్చితంగా అప్పుడైతే ఎ మన గుడ స్వేచ్ ఖర్చు ఉంటుంది మన నిర్ణయాలు మన ఖర్చులు అవన్నీ మనమే చూసుకోవచ్చు
లేదంటే ఇంట్లో వంట చేసుకుంటూ బొళ అమ్ముకుంటే కూర్చోల్సి వస్తుంది
నిజమే అట్లా ఒక వన్ ఇయర్ ఖాళీ ఉన్న వాళ్ళకి కూడా కోప్ప వచ్చి ఏదో ఒకటి అంటారు ఏం పని చేయట్లేదు కదా ఏదో ఒకటి చేర్చ్ కలా ఉంటారు మ్మ్ అదే అండి ఇప్పుడు వాళ్ళు కూడా మనకి రెస్పెక్ట్ ఇవ్వరు అదే ఒకే పని చేస్తే పనికి వెళ్తుంది కదా అన్నట్టుగా వాళ్ళు కూడా ఆలోచిస్తారు.
మ్మ్ అందుకే మరి రాస్తానం టుంది మొన్నొ ఒకటి నోటిఫికేషన్ వస్తే అప్లై చేసింది అది ఎగ్జామ్ ఉంటంది అనుకుంట తర్వాత
రాయమనండి కచ్చితంగా జాబ్ వస్తే తనే హ్యాపీగా ఉంటుంది కదా
మ్మ్ అదే మరి మీరేమనా రాస్తున్నారా
ఒక నోటిఫికేషన్ వస్తే అప్లై చేశాను రాయాలిగా నేను కూడా లేదంటే ఇక
మ్మ్
స ఇంకా మరి మీరు చదువుతున్నారా
ఆ చదువుకుంటున్నాను పొద్దున్న నుండి కరెంట్ ఎఫైర్ చూస్తున్నాను
హ్మ్ హు ఈ మధ్య ఏమైనా ఎగ్జామ్స్ ఉన్నాయా మీకు అంటే చదువుతున్నారు కదా కంటిన్యూగా
మ్మ్ అంటే ఇప్పుడేం లేండి నేను చెప్పాను కదా ఎందక మాకు అదే నేను కూడా అప్లై చే అను దానికోసమే చదువుకుంటున్నాను
హ్మ్ హు చదవండి కనీసం మీకైనా జాబ్ వస్తే మీ అమ్మ నాన్నల్ హెల్ప్ఫుల్ గా ఉండచ్చు కదా మీరు
హ్మ్ అంతేగాని ఇప్పుడు ఇగ పెళ్లి పనులు ఉంటాయి కదా మళ్ళీ పెళ్ళి పనులు మొదలైత్ అయితే సమయం ఉండదని ఇప్పుడే చదివి పెట్టుకుంటున్నా
అదే బెటర్ మళ్ళీ ఆ పెళ్ళి పెళ్లి పనుడ్లన్నీ స్టార్ట్ అయితే చుట్టాలు వస్తారు ఆళ్ల గోల ఎక్కువైతది ఇప్పుడుగాన ఒక రూమ్ లో ఉం చదవాలంటే అది కష్టమైపోతది
మ్మ్ అందుకే వీలైనంత వరకు ఇప్పుడే కంప్లీట్ చేయాలండి నేను రోజు చదువుతున్నాను.
మ్మ్ చదవండి వాళ్ళందరు వచ్చి ఏదో ఒక పని చెప్తూ డిస్టర్బ్ చేస్తూ ఉంటారు మళ్ళీ ముచ్చట్లు అంటారు అదంటారు ఇదంటారు
ఆ అలా గాకపోయిన ఇగ పనులు చాలా ఉంటాయి కష్టం అవుతది చదువుకోవడం అని ఆలోచిస్తున్నాం
పెళ్ళ అంటే చాలా పనులు ఉంటాయి కదా రోజుకొక్క పని అయినా ఉంటది పెళ్ళి అయ్యేంతవరకు పనులే
మ్మ్ పెళ్ళికనే రోజుల ముందు నుండే పనులు మొదలైతయి అల్లంమని వెల్లుళ్ళ అని సామాన్లు అని ఏదో ఒకటి రోజు ఉంటేనే ఉంటది ఇగ
మ్మ్ మళ్ళీ ఆ షాపింగ్ అన్ తో అటు ఇటు తిరగడాలు అమ్మా నాన్న వాళ్ళు వెళ్ళినా కూడా ఇంట్లో పనులు కూడా మనమే చేసుకోవాల్సి ఉంటాయి కదా టైం ఉండదు.
అంతే కదా షాపింగ్ అంటే నే నేను ఎలాగో వెళ్ళను చిన్నపిల్లని అని అమ్మ వాళ్ళు వెళ్తారు
మ్మ్ వాళ్ళు వెళ్తారు కానీ ఇక మనం ఇంట్లో పనులు కూడా చేయకపోతే వాళ్ళు వచ్చాక తిట్టరా ఇంట్లోనే ఉన్నావు ఏం చేసావ్ అని అంటారు.
ఎ చదువుతున్నాను రోజు పొద్దున్న ఆరు గంటలుగా చదువుతున్నాను నైట్ కూడా అంటే కొంచెం పని ఉంటుంది నైట్లో పదింటి వరకు చదువుతున్నాను అంతే
చదివితేనే బెటర్ ఆ పెళ్ళ పండ్ అయిపోయే వరకు అన్ని కంప్లీట్ చేసుకొని ఉంటే మనం కూడా ఎగ్జామ్ రాయగలము ఓకే పర్లేదా అనే ఒక కాన్ఫిడెన్స్ వస్తంది మనకి
అంతే అండి మీరు కూడా చదువుకోండి మరి ఎందుకంటే నోటిఫికేషన్ వస్తుందని అంటున్నారు కదా చదువుకొని పెట్టుకుంటే బెటర్
అదే చూస్తున్నా నేను కూడా చదివాలి ఇంకా స్టార్ట్ చేయాలి మళ్ళీ
ఇప్పటి నుండి స్టార్ట్ చేస్తేనే సిలబస్ కంప్లీట్ అయితే స్టార్ట్ చేయండి మరి ఇప్పుడు
ఊమ్ స్టార్ట్ చేస్తాను నువ్వు చెపుతుంటే నాకు ప్పు ఇంట్రెస్ట్ వస్తుంది స్టార్ట్ చేస్తా
మ
మ్ బాయ్